అదే అక్క కాల్ కట్ అయిపోతుంది
మ్మ్ ఏమ్ తిన్నావ్
నేనా పికిల్ టమాట పికిల్
ఆవును
కాకరకాయ కర్రీ అస్సలే పడదు నాకు కాకరకాయ ఉంది ఉంది కాకపోతే నాకు పెట్టుకోవాలి అనిపియాలే సాంబార్ అందుకోసమే
చామన
అ ఏల్ళొచ్చు నేను ఈ రోజే మార్నింగ్ వచ్చా అంటే మొన్న మార్నింగ్ నెట్వర్క్ హల్డేస్ చ్చిండ్రు ఉగా
ఆ
ఆ సోస్డే నుంచి సండే వరకు హోల్డేస్ ఉండే అయితే
ఉహు
చా
స్నాక్స్ తెచ్చుకోలేదా ఏమి వెళ్ళొచ్చాలా నిన్ననే
హు ఏ ఓకే తీసుకొచ్చుకున్న స్నాక్స్ హు హాస్టల్ లో ఉంటున్నాం కాబట్టి ఇగ మనం వద్దు అన్న గూడా పెట్టి తారు మమ్మీ వాళ్లు అ వాళ్ళకి తెలియదు ఏంటంటే అంటే మనం మనం తప్ప అందరు తింటారు
అవును
కదా అది ఏదైనా కానీ ప్రతి ఒకటి
హు
ఉహు
అచ్చ నీకు అం త
నార్మల్ అన్నిట్ల వచ్చు
నార్మలా
ఓన్లీ మమ్మీ లేకపోతే మాత్రమేచేస్తా అది ఏ డిష్ అయిన అవ్వినివ్వండి కని చేస్తం మమ్మీ లేకపోతే ఉంటే మాత్రం అస్సలు చేయాలనిపియాదు నాకు ఇంట్రెస్ట్ కూడా రాదు నాకు
ఉ
ఈ సమ్మర్ కి ప్లాన్ ఏంటి మరి
ఏ అంటే ఇంట్లోనే తిని వండాలి
ఏ వచ్చుగా ఏక్కడికి పోయనవ్ ఎక్కడికైన ఎల్లోచు గా ప్లాన్ మంచిగ
నచ్చద్రా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసల్
ఎందుకక్కా
ఊకే జర్నీ అంటే నాకు అస్సలు పడదు జర్నీ పడదు నాకు ఊకే వామ్థింగ్స్ అయితా ఉంటయి
అయ్య అయ్యో నాకు చాలా సేపు బస్ జర్నీ చేస్తే అట్లనే అయితే నా కూడా వామ్థింగ్స్ వచ్చి నట్టు అయితే ప్లెస్ ఇంకా మార్నింగ్ టైమ్ లో లేషి లేస్తాం కదా మనం ఏందంటే నైట్ ఫుడ్ ఇగ లేట్గ తినెస్ సరికి మార్నింగ్ తొందరలేసేసరికి డైజెషన్ అవ్వదు కదా అంత ఎట్లానో అయితది వొంథింగ్ వచ్చినట్టు నేను నినా నేను ఈ రోజు ఏన్నిటికీ మార్నింగ్ త్రీ థర్టీకి టూ థర్టీ కి లెష్ నా త్రీ థర్టీకిి ట్రైన్ ఉంది ఉహ్ లేచీ రెడీ అయి ఉ స్టేషన్ కొచ్చి ట్రైన్ లో ఇంక
ఆహా
ఇకారికి వచ్చిసరికి ఏ టైం
ఆహా ఎందుకంతా మార్నింగ్ ట్రైన్ ఉమ్ బస్సెస్ ఉండవు మీకు
ఓ మస్సెస్ యితే ట్వెల్వ్ అవర్స్ జర్నీ
వామూ
ఉమ్ అందు కోసం అసలు బస్ అస ప్రిఫర్
ఆహా
ఓన్లీ ట్రైన్
ఉహు మాకైతే బస్సెస్ ట్రైన్స్ కూడా ఉంటాయి గానీ అంతా ఇది ఉండదు ట్రైన్స్ మాకు మొత్తం ఫుల్ రష్ ఉంటది అసలు
ఉహు
కాలి టైమ్ల కూడ రష్ ఏ ఉంటది మా సై సైడు
మా సైడా ఓన్లీ నార్మల్ ఇట్లా నార్మల్ టైమ్ లో ఓకే అని కానీ ఫెస్టివల్ సీజన్ లా ఎన్ చాలా ట్రైన్స్ తుంటాయి ఆ మస్ టడ్రైన్స్ ఉంట ట ఎక్స్ ఫేస్లు నార్మల్ డైలీ వెళ్ళే ట్రైన్స్ ఉంటాయి కానీ స్పెష్యల్ ట్రెయిన్స్ ఇవము ఉండవు డైలీ ట్రైన్స్ నడుస్త స్తా ఉంటాయి ప్లస్ ఎక్స్ప్రెస్ లు నడుస్త స్తా ఉంటాయి కదా
ఆహా
ఉమ్ అవును
ఉమ్ ఉహుమ్
ఉమ్
బట్ అంతా ఎన్ని అవర్స్ జర్ అన్నీ వామ్మో కష్టం నేనై అస్సలు ఉండాలేనమ్మ
ట్రైన్ అయితే అవును అమ్మో బస్ లో నేను ఒకసారి వచ్చి అది ఎప్పుడంటే స్టార్టింగ్ అడ్మిషన్ ఇప్పుడు వచ్చినాను
ఆహా
మార్నింగ్ అక్కడ నైన్ థర్టీ నైన్ కి ఎక్కినం మా ఇంటి దగ్గర మా ఇంటికి ఎక్తే ఇక్కడికి వచ్చి సరికి ఫై అయింది అడ్మిషన్ తీసుకొని మళ్ళీ వె తని బస్ ఎక్కినాను మొత్తం ఇ ఆ డే మొత్తం జర్నీ అవుత అతనే ఉండే నక్ నెక్స్ట్ డే మస్త్ సిక్ కన నేన్
ఆ
ఇక్కడ తెన్ ఎంత తన్ ఎవర్ ఉన్నానో మళ్ళీ ఎళ్ళిపోయినాయో ఇంకా వేరే ఏదైనా పడుతది కానీ మరి ఎంత బస్ అసలే పడ అమ్మో
అమ్మ కారు కూడం పడదేమో లే
పడుతది ఉం పడుతది కారులో అంటే తిరిగచ్చు కని ఆమ్మో ఆ బస్సు లో మాత్రం ఆ బస్ లో స్మెల్ కో ఎందు కోవని
ఆ స్మెల్ కె ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే స్మే స్మేల్లు ఉం టదిగా ఏటన్న ఉన్నాయా మరి ప్లాన్స్ సమ్మర్ ల నీకు
ఇంకా ఏం చెయ్యలేదు. అయినా సమ్మర్ లో ఏక్కడికి ఏల్ త్తం ఇగ మనం ఇక్కడ ఉంటేనే ఏక్కడికైనా ఏళ్లొచ్చు అవును. అది
తోనే
ఉ టెనెంట్స్ తో నీ ఎల్ దేముంటయి టెంపుల్స్ మా ప్రేమే ఉంటయి
టెంపుల్స్ ఆహా రావు కూడా వచ్చినా మద్దు కూడా జయలో జయ ముందుగుడ అ
ఆ నీటేమ్
ఆ
హ్
ఎప్పటి నుండి హాలిడేస్
చెప్పలేదు ఆక్క ఇంకా నాకు దెలిసి మే సెకండ్ వీక్ ఉ ఉంటాయి.
ఆహా
మీ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అట్ల ఇస్తారు.
ఆహా
హ్
ఉహ్
అ
మాకు వన్ మంత్ ఉంటుండే ప్రతి ఇయర్
హ్ అవును
హ్
మాగ్గుడ అం టి వన్ మంత్ కాక మళ్ళీ వన్ మంత్ అంటారు. ఒక త్రీ ఫోర్ డేస్ నెక్స్ట్ ఎం చేస్తారు మరి
ఉహు సేమ్ ఎప్పుడు మరి
మాకు రీసెంట్ గానే అయిపోయింది సేమ్ మళ్ళీ జూన్ లో ఉంటది
అవునా
జూన్ ఆర్ జులై
ఆహా
కతం థర్డ్ ఇయర్ అయిపోద్ది జూన్ తొ ఫోర్త్ ఇయర్ కి ఎంటర్ అవ్వబో త్
కళ్ళు ముసి తెరిసే లొప్ ఫోర్త్ ఇయర్ కూడా అయిపోది. మేము అట్లే అనుకున్నాం ఇంకా వన్ ఇయర్ ఉంది దిగా అని అనుకున్నాం.
ఆహ నేను కూడా ఇప్పుడు ఇంకా వన్ అండ్ హాఫ్ ఉంది. ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది గా అని అనుకుంటున్నాం. గాని చాలా తొందర అయిపోతునాయి. కాకపోతే టూ థౌసండ్ ట్వం టి సిక్సో జన్ తొందరనే అయి అన్ని మార్చ్ ఆ ఫెబ్ తొందరనే అయిపోయింది కానీ మార్చి మాత్రం ఇంకా అవట్లేదు
తనే
అవును ఇంకా టెన్ డేస్
అప్పుడెప్పుడో స్టార్ట్ అయింది మార్చ్ ఫస్ట్ త స్ ద్ ఇంకో నైన్ టెన్ డేస్ టైమ్
హ్మ్మ్
హు
హమ్
ఏప్రిల్ స్పీడ్ అయిపో పోద్ది మాకు ఎగ్జామ్స్ అవి ఇవి ఉన్ నాయి ఇంకా
హమ్ ఇగ ఎగ్జామ్స్ ఎక్ ఎక్స్టర్నల్స్ ఏమైనా ప్రాక్టికల్స్ ఉంటాయా
ఫైనన్లీ ఇప్పుడు ఏం లేవు ఒక్కట్ ఒకటే ఉంది ప్రాజెక్ట్ అంతే ఇంకేం లేవు ల్యాబ్స్ లేవు ఏం లేవు అంత ఫ్రీ
ఆహా సెమినార్స్ ఏమయినా ఉంటాయా అక్క
ప్రతి సేమ్ లాస్ట్ సెమ్ ఫైవ్ సెమినార్స్ అయినాయి ఈ సెమ్ ఫైవ్ సెమినార్స్ ఉన్నాయి ప్రాజెక్ట్ సెమినార్స్ తే మల్లి మాకయితే. ఉ మీకు కూడా ఉంటాయి ఆ ప్రాజెక్ట్ సొ
ప్రాజెక్ట్స్ ఏం ఉండవు గని సెమినార్స్ అంటే ఒక టాపిక్ ఇస్తరు. ఒక టూ త్రీ టాప్ బిక్స్ అవి మనం ప్రీ పేర్అయి సెమినార్ జప్
ఓహో
హ్మ్మ్
మీకు టాబ్లెట్ గురించి వాట్
అవును అవును డ్రగ్స్ కెమికల్స్ అన్నిఇవె ఉంటాయి
ఆహా
ఉ ప్లస్ రోజు ల్యాబ్ ఉంటది. ప్రాక్టికల్ ఇంకా మేమైతే ప్రాక్టికల్స్ అప్పుడు ఎక్స్టర్నల్స్ ఫోర్ చెయాలి అంటే ఈ సెమ్ కి సిక్స్ ఉన్నాయి
వామ్
సిక్స్ సబ్జెక్ట్స్ మళ్ళీ ఇన్ టర్నల్స్ సిక్స్ సబ్
ఆహా గ్రేట్ అసల్ ఉహు
ఉ
ఫోర్ ల్యాబ్స్ కి అబ్బా ఫోర్ ఉన్నాయి అనిపించేవి అసలు
అమ్మో మల్లి వీక్ కూర్చోబెడతారా అక్క మీకు ల్యాబ్ లో మీక్ కు
ఆ మాకు ఉంటాయి మాకు సిస్ స్టమ్స్ కదా
మాక్ ఎన్ని తెలుసా మార్నింగ్ టెన్ కి ఒక్కొక్కరు అయితే నైన్ కె స్టార్ట్ చేస్తరు నైన్ కి స్టార్ట్ చేస్తే అవును నైన్ థర్టీ లాస్ట్ ఇంకా నైన్ థర్టీ దేయ్ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఇంటి వరికి తీసుకుంటారు మళ్ళీ కూర్చోవద్దు
హమ్
అస్సలే కూర్చోవద్దు ఆఫ్ అన్ని ఆ మార్నింగ్ నుంచి నిలబడే ఉండాలి మళ్ళ వాళ్ళు మంచిగా లంచ్ చేసి వస్త చూశారా అక్క మనకు ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్ టైమ్ ఇస్తారు ఆ టెన్ మినిట్స్ లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వచ్చి
మళ్ళీ లేట్ వస్తే మళ్ళీ తిట్లు తినాలి ఉహుహు
మళ్ళీ మ లెక్చరర్స్ ఏం అనరు ల్యాబ్ లో ఉంటారు కదా అసిస్టెంట్స్ వాళ్ళకు ఉన్నంత యాటిట్యూడ్ అయితే వాళ్ళదే కాలేజ్ మొత్తం వాళ్ళదే అన్నట్టు చేసరు కదా
అవును మాకు కూడా అంతే అసలు ప్రతి దగ్గర అంతేనా ల్యాబ్ ఇంచార్జ్ లు
వాళ్ళే తీస్ మళ్ళీ వాళ్ళ పర్మిషన్ లేంది వితౌట్ పర్మిషన్ అసలు ఏం
ఏ ఆ అవును ఎట్లున్నాయి అ అట్లే పెట్టాలి ఎట్లున్న చైర్స్ అవి ఇవి అట్లే ఉండాలంటారు అసలు
ఇంకా మేమైతే ఆ ల్యాబ్ లో ఎన్ని పగలు కొట్టినమో తెల్సా ఎట్లైనా మా మనినే కదా
అవునవును
ఆ డిటెల్స్ ఏ గ్లాస్ నాట్స్ అన్ని ఒకరు ఒకరు అంటే గది తెల్వకుండానే అట్లా పగిలిపో తే స్లిప్ అయిపోయి అవి బ్రేక్ అయిపోతే నేమ్స్ రూల్ నంబర్ రాసుకుంటారు ఆహా అంతే యిగా లైట్ లైట్ అనుకుంటాం మేము ఉ
ఉమ్ హూ
ఓకే అక్క మరి
ఓ కెరా రేపు చేయనా మళ్లి
ఆ ఓ
సరే సరే నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు మెసేజ్ చెయి రేపు నేను చేస్తాం మరి
ఓకే అక్క
సరేరా బాయ్
బాయ్